ఆ చెప్పండి ఆ అ నమస్తే వినిపిస్తుంది చెప్పడి
యాక్చువల్లీ నేనైతే ఇప్పుడు అంటే నేను ఒక ఒక మెసేజ్ ద్దాని అనుకుంటున్నా ఇదైతే కొంచం పులుష్గానే ఉండచ్చు కానీ అే ఇ ప్రజెంట్ లోన ఎలా అంటే క్కు పేషెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గోల్ రీచ్ అవ్వడంలో సమ్థింగ్ ఏదంట్లో కానీ పేషన్స్ లేదు మైన్ ఆ అలాంటి నేను ఒక స్టోరీ విన్నాను జస్ట్ నేను కూడా ఎక్కడో మోటివేషనల్ స్పీకర్ చెప్తే అది విన్నాను అంటే నార్మల్ మనం ఇప్పుడు అంటే అక్కడ ఏదో సంథింగ్ నాకు తెలీదు అంటే డైరెక్ట్ గా గడే మా ఎక్కువ ఆపిల్ ఫ్రూట్స్ ఇస్తున్నంట భక్తులకి ఇట్లా అంతా అంటే చాలా పెద్ద క్యూ అంట ఒక అంటే మాక్సిమం మనకు ఫ్రూట్ కావాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల అన్నమాట ఒక త్రీ అవర్స్ ఆ సలిట్లా ఇప్పుడు ఒక అబ్బాయి అనుకుందాం ఆ అబ్బాయి చూన్నాడు ఇట్లాంటి ఆపిలి ఇస్తున్నాడా అని కుంట ఆ వాళ్ళు వెయిట్ చేసినడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఏమో వెళ్ళన్నాడు అక్కడికి లైన్ లోకి చేస్తూనే ఉన్నాడు టెన్ అయింది ఇంకా లైన్ దగ్గరలోకి వెళ్ళిపోతినడు నేను ఫ్లూట్ తీసుకుందాము అనుకునే లోప్పు సో ఆయన కొచ్చిలోప్పు ఆ కాయంతా చేతిలోకి ఇట్లా పట్టుకుంటున్నాడు అది చా కుళ్లిపోయి చేతిలో నుంచి జారీ డ్రైనేజ్ లో పడిపోయింది సో ఈ ఈ పిల్లడు అడుగుతారనమాట ఒక అబ్బాయి అ నాకు కావాలి నేను ఎంతసేపు వెయిట్ చేసినాను కదా సో నాకైతే కావాల్సింద అంటే ఓకే నీకు ఇస్తాము ఇంకో ఛాన్స్ కానీ నువ్వు మళ్ళా లైన్ లో నుంచి రావాలా అన్నారు మరి వెళ్ళా ఆ ఇంకా లైన్ లో వెళ్తే మరి ఇంకొక త్రీ అవర్స్ అట్లా వెయిట్ చేసినడు అబ్బాయి మరి ఇంకా అక్కడకి ఇంకా చేరుకుంటున్నాడు అప్పుడే ఒక మంచి ఫ్రూట్ ఆ ఫ్రూట్ అనేది అబ్బాయి కి వాస్ ఉంది అన్నమాట నా నాకే ఎందుకు ఇట్లా ఫ్రూట్ చెడిపోయి దాని కింద పడిపోయి నేను మరీ ఎకొచ్చి ఇదంతా నాకు ఎంత టైం వేస్ట్ అండ్ నాక అంత పేషెన్స్ ఎట్లా అ అంటే అప్పుడు చెప్తా అన్నమాట దేవుడు నేను నిు చూసినాను అప్పుడే నీకు ఒక స్పెషల్ ఇద్దాం అనే అనుకున్నాను సో నువ్ అంత లో నువ్ వేసినవు నేను ఇంకేం చేయలేలో ఒకవేళ నీకు కా న నువ్వు కుళ్లిపోయిందని నువ్వు చేతిలో పక్కకని తీసుకుపోతావని అదే పనుగా డ్రైనేజ్ లో వదలేదు అట్లా నేనే చేసినాను ఎందుకంటే నీకోసం అది ఇంకా నీకు అడడ రెడీ అవుతూ ఉంది అట్ నీకంటూ ఒక బెస్ట్ ఉంటది అని అంటే మనము ఎందుకు ఇంకరాలి ఎందుకు ఇంకరాలి అనంత ఉంటాము కానీ మన కోసం ఒక ఆపర్చునిటీ బాగా వెయిట్ చేస్తా ఉంటది అక్కడ ఆ అట్లా అ అంటే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి కదా ఏదైనా మన కోసం ఒకటి ఉంటది బెస్ట్ అని ఏమనా స్టోరీస్ ఉన్నాయి ఇట్లాంటివి
నేను అలా ఏం చూడనండి మోటివేషన్ ఇవన్నీ నువు మనం అంటే ఎవరో చెప్తగాని మనం తెలుసు స్కుల మా అదే నాకు ఒకటి అంటే మన తెలుసు కానీ ఎవరన్నా చెప్ చెప్తే గాని మనం తెలుసుకోలేమా మనది ఎట్లా లైఫ్ ఇప్పుడు వాళ్ళు చెప్పంగాగానే మందేమా మారదు కదా మనం మనం మారాలంతే ఇప్పుడు మనం మారాలనుకుంటేనే మారుతుంది మన ఫ్యూచర్
కానీ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్త్ తేనే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ చేసే అంత వరకు ఏది అంటారు ఎక్స్పీరియన్స్ నీ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తే చేస్తు చేస్తేనే తెలుస్తదిలే అంటారు అట్లా ఆ వాళ్ళు కొంతమంది అట్లుంటారు
ఏదైనా అంతే కదండి ఇప్పుడు మనం స్ట్రగుల్ అవుతం ఏదైనా ఏదాని గురించి ఇప్పుడు మన చిన్నప్పుడు మన మనం నడుచుకుంటు మ్ మన బ్యాగ్లు మనమే మోసు కుని మన బాక్స్ మనమే తీసుకుని అక్కడ ఇప్పుడు టూ కిలోమీటర్స్ గానీ త్రీ కిలోమీటర్స్ కానీ మనమే నడిిచి వెళ్లేటోళ్ళం ఇప్పు ఇప్పు ఇప్పుడు ఒక కిలోమీటర్ కాదు కదా ఓ ఒక ఆఫ్ కలోమీటర్ టెన్ టెన్ మీటర్స్ సున్నా ఆ హా వాళ్ళ బాల ఓకే బస్ వస్తుంది వాళ్ళా ఫాదర్స్ తీసు తీసిపోయి బ్యాగు అన్ని తీసిపోయి ఇస్తున్నారు సో చూడండి అప్పుడు మన స్ట్రగుల్స్ వేరు ఇప్పుడు వాళ్ళు అసలు ఎంత ఫ్రీగా ఇంత ఫ్రీగా ఉంటున్నారు సో అతి అంటే మారుతూ ఉంటుంది కాలం మారుతుంది ఇప్పటిక అట్లానే ఉండదు
అ
ఆ ఇప్పుడేమో అంటే అప్పట్లో మనం వెయిట్ చేసి వెయిట్ చేసి మనం మన ఆ ఎవర్ను ఆడు కొన్ని వెయిట్ చేసి ఆడుకున్నటుండే ఇప్పుడు అన్ని వాళ్ళకు ప్లేర్లలో బెడ్ తినవాని చెప్తన్నా వాళ్ళ తినలేని పరిస్థితి
తినలేని పరిస్థిత
మ్మ్ అలా అప్పట్లో గు ఇంకా మనక్ కంటే ముందు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఒక హండ్రెడ్ మెంబర్స్ కీ ఇప్పుడు హండ్రెడ్ కి హండ్రెడ్ మెంబర్స్ కి ఇచ్చేటోళ్ళము ఇప్పుడు కొన్ ల్యాక్ స్లో లాక్స్ లో వాళ్ళకు నీ హండ్రెడ్ హండ్రెడ్
లాక్స్ లో హండ్రెడ్ వస్తున్నాయి
మ్మ్ ఇప్పుడు అందులోను గోర్మెంట్ జాబ్స్ దొరకవు ఎంత ఎంత వెయిట్ చేసి పేషెంట్ చేసినా అంటే కొన్ని కారణాలు అవి మనమా అనుకోకూడదని కొన్ని కారణాల వల్ల అవి మన కందట్లేదు
అవునవును
ఆ పెసిఫిగ్
ఆ మీకు ఈ ఆ ఏమున్నాయి హాబీస్ అంటే ఫేవరెట్ హాబీస్ ఆ నార్మల్ హాబీస్ రెండు చెప్పండి ఒక ఫేవరెట్ హాబీ అంటే ఇష్టమైన పని ఉల్లాసంగా చేసేది నార్మల్వి చెప్పేసేండి ఏం చేస్తారు
నేను ఎంత్సేపైన కాని మ్యూజిక్ పెట్టుకుని ఏవైనా పనులు చేసేటప్పుడు బాగా వింటూ చేస్తా
మ్మ్
మళ్ళీ కాసేపు ట్రెశ్ చేస్తున్నట్ తో నాకు మొబైల్ చూస్తా
మ్మ్
మ్మ్ ఏదన్నా నాకు అంటే ప్చ్ ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అది అంటే ఏమో చేసేసిన తర్వాత ర తీసుకుందాంలే అన్నట్టు అనిపిస్తుంది
అవునులేండి
మ్మ్ అంటే ఇప్పుడు ఏమనా పాత్రలు తోమేసుకుని అంత పనంతా అయి పోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటే కొంచం హ అది పీస్ గా ఉంటది అది అక్కడ వదిలేసుకొని తీసుకొని ఏందబ్బా అది అక్కడే ఉన్నాయి ఎప్పుడు రా ఎప్పుడురా అన్నట్టే ఉంటుంది
హ్మ్
హ్
అదే నా నాకు కూడా ఒక హాబీ బెస్ట్ అ మ్యూజిక్ పెట్టుకొని ఎంత పనున్నా ఉన్నా చేసిస్తాను ఎంతన్నా ఉన్నాయి అది లోడ్ లోడ్ లోడ్ మ్యూజిక్ అంటే మెన్
అవునండి మ్యూజిక్కుంటే అది కొంచం తెరఫి లాగ అయిపో
తెరపి ఆ అవును ఇందా ఇంకా నేను నా స్పిరిచల్ మ్యూజిక్ పెట్ ట్టుకుందనేే అనుకో అది మునిగిపోతాంది ఇంకా
అ అదే అన్నమయ్య ముూవీస్లో నాక్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఉండే అసలు రామ్ దాసు శ్రీరామ్ దాసు హ్మ్ అసలు చాలా బాగుంటాయ్
స మూవైప్ ట్టో లేదో తెలియదు గాని ఆ సాంగ్స్సు విన్నోళ్ళు మాత్రం ధన్నులే విన్యో విన్నోళ్లు ధన్యులే ఆ మ్యూజికు ఆ ఉంది మీకు ఎవరు ఇష్టం మ్యూజిక్ కా డైరెక్టర్ ఆ సింగర్ ఎవరు ఇష్టం
నాకు సింగర్స్ లో వచ్చేసి ఎస్ దాస్ అంటే ఇష్టం అండి నాకు
ఆ
ఆయన వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ నేను చూస్తానో లేదో నాకు తెలియదు గాని ఆ ఆయన్ న ఆయన వాయిస్ కి అసలు ఆయన తమిళ్ కానీ తెలుగు తెలుగు ఆయన హ్ పద లు ఎంత బాగా బల్ పలుకుతాయంటే ఆయన గొంతులో
మన తెలుగొల్లక్ గూడా రావంత క్లియర్ గా వాట్సప్
అవునవునునండి కానీ ఆయన హ్మ్ అంటే ఒకే సింగర్ ఒకే హీరోకే పాడారు చాలా సాంగ్స్ కానీచ్ చాలా బాగుంటాయి అసలు
ఏదైన ఒక ఫేవరెట్ సాంగ్ నేమ్ జుప్ తన్ని ఆయనది
ఆ అది పెద్దరికం మూవీలో
హూ
ఇదే నా తరతరాల చరితం అని ఉంటుంది ఒక సాంగ్
హ
అది ఇంటే అసలు మనకు కళ్ళల్లో నీళ్ళు ఆగవ్ అంత బాగుంటుందింటే అదిను మళ్ళీ అయ్యప్ప స్వామికి హరివరాసనం అనే సాంగ్ ఉంటుంది అది పీక్ సండిసలు సూపర్ ఉంటుంది ఆయన వాయసు లోనే అయినలా
అవుందం బ
అ
ఏ నార్మల్ సింగర్స్ ఎవనా
నార్మల్ సింగర్స్ చాలా మంది ఉన్నారండి అందరు బా పాడతారు
ఉ అంద్ర బా అది ఏదో మ్యూజిక్ ఎ అంటే వాళ్ళ వాయిస్ మనం ఎవరిని పట్ ఎవరు పతున్నో అని చూడము మ్యూజిక్ అంతే ఆ సాంగ్స్ అంతే ఆ ఎవరు పానాల చూడ
ఎప్పుడెప్పుడో సినిమాలో అయినా వాళ్ళ గొంతులో ఇంటే అవి అరే అదే అలా ఉంది ఇప్పుడు ఎంత బాగుంద అని అసలు చాలా బాగుంటుంది ఆ మామూలుగా అయి పెడు సూపర్ సింగర్స్ లో అఖిల్ సంజయ్ అని ఒక అబ్బాయి ఆ ఎ ఇప్పుడుదో పాటుది ఏది నైంటీ ఆ ఆ అనా ఆద ఆయన అదే మూవీలో అంది నైన్టీన్ ఫర్టీ సెవెన్ లోని అసలు అది సాంగ్ అసలు అబ్బాయి పాడితేనే ఇది ఇలా ఉందా అన్నట్టుంది అసలు అప్పటి నుంచి నా ఫేవరెట్ సాంగ్ అది పూలు పూవి తరణ అని చాలా బగ్గుండ్ చేసి ఆయన గొంతు లో బాగుంది
ఆ నేను క్వశ్చన్ అడుగుతా మిమ్మలి ఇప్పుడు అ అంటే నార్మల్ ఒక సింగరు ఒక అది నార్మల్ ఒక టూ లిరిక్స్ పాట్ అ చే నార్మల్ బిజియామ్స్ వస్తాయి అళ్ నార్మల్గా మీకు ఆ సాంగ్ అంటే ఫుల్ సాంగ్ వాళ్ళ నోటి నుంచి కావాలని ఏదైనా ఉందా అట్లే ఏమైనా
ఏదైనా ఒక సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ వాళ్ల్ వాళ్ళు వాయిస్ లో
ఏదైనా సగం సాంగ్ ఉంటుంది సగం సాంగ్ వాళ్ళు పాడింటారండి ఇక ఫుల్ సాంగ్ ఆ సింగర్ నోట్ల నుంచి కావాలా అని ఏదైనా ఉందా అట్లా
ఆ ఉందండి అంటే పాడారు కొంతమంది పూర్తిగానే పాడారు నచ్చింది అది పెద్ద రెక్క మూవీలో కధ అయన రేవంత్ వాడారు పూర్తి సాంగ్ పడారు అదే అదే నిజంగా నేను అప్పుడే ఇప్పుడు ఎప్పుడు వినలేదు కాని ఆయన పాడితేనే అది నా ఫేవరెట్ అయింది అనమాట ఆ లిరిక్స్ కోట్లో ఆ దాని తర్వాత ఆయన ఎసదాసు పాడారని ఆయన మ అే సరవ చె కమంలో బాడారు బంద
ఆన్లైన్
ఉ అలా అంటే మన ఫేవరెట్ సింగర్స్ ఏది వాడినా మనగా
ఆ అదే ఆ క్యి స్తుంది అవును అవును ఓకండి
ఓకే
అ